ఆ చెప్పండి అక్క నాయనమ్మది ఏం ఉంది అక్క, ఎండాలోపు తింటది, ఇంటికాడే ఉంటది, ఇగ ఎటు ఉండద్ ఇంటికాడే ఉంటది.
అవునా
బాగుందా
ఆమె తోట్ మాట్
ఆమెకు పిచ్చి లే
మా దుర్గమ్మా క్ పండుగ చేసుకున్నప్పుడు వచ్చినప్పుడు మాట్లాడింది తర్వాత ఇక చాలా రోజులుయింది మాట్లాడి
ఇంకా బానే ఉన్నదామె
అవునా
అ
ల్కదే పాడుకుంట ఉంటుందా కూలర్ ఫ్యాన్ వేసుంటుందా
కూలర్ ఉంది కదా మంచిగా చిన్న కూలర్గా ఉన్నది కదా
అ మన అన్నయ్య మన అన్న బిడ్డ బర్డే చేసి చ్చండ్రా వాళ్ళు
మొన్న చేసిర మొన్న అయిపోయింది
ఆమెకు బర్ అండే విషెస్ చెప్పినా నేను నాకు రిప్లై ఇవ్వలేదు
ఆమె ఇస్తుది కానీ ఫోన్ లో ఏం మాట్లాడదుదు ఎమాట్లాడ మాట్లాడలే అనుకుంటా
హ
బాగానే ఎంజాయ్ చేసింది
అన్నయక కట్ చేసిందా
చేయిపిచ్చిం చేయిపిచ్చిండు పార్టీ కూడా ఇచ్చిండు
ఎవరికో వాళ్ళ ఫ్రెండ్షిప్ వరకే ఇచ్చిండనుకుంటా
ఆ
వాళ్ళ దోస్త స్థనం మట్టుకే ఈవ ఇచ్చుండచ్చు
ఏ లే లేదు నన్ను కూడా పిలిచిండూ పోయినామ్ మేము కాపోతే ఆ పార్టీలో నేను అంత పోలే ఇగా పిలిచిండుగానీ నేను పోలే కాలే ఇన్వాల్వ్ కాలే
హ్మ్ అయినా మన మన్ దా మన చెల్లె కొడుకి దాంట్లోనే మంచి ఏం చేసుకు ఎంజాయ్ చేసుకున్నారు ఇంకెందుకు మనకి
బాగనే
వాడికి మొత్తం సర్ది జలుబు జ్వరం అంత వచ్చేసిందట ఆ పార్టీలో
అవునా ఏ నిన్న అసలు ఆ ఎండ చాలా అంట చాలా ఇక్కడ మా దగ్గర కూలర్ లేదు ఏం లేదు అని పంపించచ్చూసిన
అవునా ఆయ ఇక్కడ వచ్చిందా చెల్లె
నిన్న వచ్చింది
మరి ఆమె వచ్చినప్పుడు నా ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా
నేను చెప్పినా ఆల్రెడీ కానీ బాబ చెప్పాలి అనుకోంటండి నేను బాగాగా చెప్పినాను
హ వాణ్ణి వాళ్ళు వీళ్ళు అందరూ ఎత్తేసరికి ఆ ఎండ తోటి మొత్తం చికాగబడి ఆగట్లేడేమో
గో ఇక్కడ ఉంటే అతను ఆగమవుతాడు హైదరాబాద్ పోతే మంచిగా ఉంటాడు అ వాల్ ఇంట్లో ఫ్రీ గా ఉంటుంది
ఇంకా మరి
చెప్పాలక్క మీ పర్లేదు టెన్ డేస్ తర్వాత పిలిచిండు తర్వాత వెళ్ళిపోతాం వస్తే తర్వాత చూ మళ్ళీ టెస్ట్లు చేపించి ఆ మన పెషన్ చేసి ఆపరేషన్ చేసి కొంచె బిగ్ సైజ్ లోనే ఉన్నాయి
మ రేట్ ఎట్లా అవి తరుగుతాయా
అంటే కరుగుతాయని చెప్పిండు టెన్ డేస్ తర్వాత రాములు మా్యాక్సిమం కరుగుతాయి అని చెప్పిండు
అవి చాలా రోజులు అయింద అనుకుంటా నువ్వు నీకు నొప్పులు వచ్చినా కూడా నువ్వు అంతా భరించుకున్నా ఏం ఏది నార్మల్ నొప్పే అనుకున్నావు అనుకుంటా
ఆల్రెడీ గాని నేను చాలా చాలా సార్లు వచ్చింది కడుపులో నొప్పి నాకు బాగానే చాలా సార్లు వచ్చింది కాని అంతా ఇచ్చేలే య
ఆ
అవు
అది పెద్ద ప్రాబ్లం అయితే తమ్ముడు ఇప్పుడు మ మావయ్యకు చూడు ఆ ప్రాబ్లం పెద్దగా ఈ ఆ స్టోన్స్ కరగక మొత్తం ఆపరేషన్ చేయలేదా
ఒక ఆయనదంటే చిన్న ఆయెన్ పెద్ద ప్రాబ్లం అయినా ఇలా డయాలసిస్ పేషెంట్ అంటే ఆయన రక్తం ప్రాబ్లం లచ్చు కా లచ్చు కూడా సేమ్ ప్రాబ్లం ఆయనకు పెద్ద పెద్దలే అయినాయి నాకంటే ఎక్కువనే నాకు తక్కువ
హ
కాద నాది ఒకటే సిక్స్ ఎంఎ ఒకటే ఉన్నది అది ఒక్కటే కరుగుతే అయిపోతది
ఏంటిదా మేడం
నాకు ఒక్క దగ్గరే సిక్స్ ఎంమ్మే ఉంది మిగతాయి కిడ్నీ లో తక్కువనే ఉంది ఏం కాదు పర్లేదు తగ్గుతుదని చెప్పిండు నో ప్రాబ్లం అంత టెన్షన్ తీసుకోవద్దు అవసరం లేదన్నాడు
హు
ఆ
ఇంకేం మరి విశేషాలు
చెప్పాల అక్క మీరే ఈ ఎండల వల్ల ఎటు పోవాలి ఎటు పో
ఈ ఎండను కూడా అర్ధం చేసుకోకుండా మేమైతే ఈ సంవత్సరం ఈ ఈ సమ్మర్ మొత్తం అటు ఇటు చుట్టాలకు తిరుగుడే అయితంది మాకైతే
సీజన్ ఇక పండగ సీజన్ పోవాలి తిని రావాలి అంతే ఇ సాయంత్రం హైదరాబాద్ పోదామ అనుకుంటున్నా
ఎందుకో
ఏమి లేదు అట్లా నాలుగు రోజులు డ్యూటీ చేసుకుొని వద్దామని
అవునా
ఉ
మొన్న
అక్కడ చూసుకోవాలంటే ఇక ఇక్కడ ఏంటి అయితే ఇంటి పని ఎవరు చూసుకుంటారు
ఇ అమ్మా నాన్న ల్ చూసుకుంటారు ఏం చేత్తారు మరి నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవాలి కదా
అట్లే ఉండదు కానీ అమ్మ పరిస్థితి బాలేదు కాబట్టే
హ్మ్
పోవాలి ఇద ఇక్కడే చూసుకోవాలి ఇక
ఇంకేంటి మరి నానయితే బాగున్నాడు కదా
బాగానే ఉన్నారు రోజు గొర్రెలు పోతున్నారు కొన్ని గొర్రెలు ఉన్నాయి హ్మ్ మళ్ళ పుట్టింది ఇంకోటి కాపోతే అలిసి కొంచెం పాలు తాగట్లేదు
ఎందుకో ఏమైందో
దాన్ని చూపిచ్చుకోరావాలి పోవాలి ఎక్కువ తా తాగుతుంది కాబట్టి ఎక్కువ తాగట్లేదు
అయ్యో ఏదైనా కింద మట్టి గిట్ల తిన్నదేమో మరి
లేదు లేదు దాన్నిసేపు చూపిచ్చుకో హాస్పిటల్ పోయి తీసి చూపిచ్చుకోరావాలి
ఎప్పుడైనా అట్లనే అయితుంది పుట్టిన తర్వాత అట్లా ఆ ప్రాబ్లమే వస్తుంది
సిద్ధం అయితే ఏ అట్లనే నెగ్లెక్ట్ చేసుకోను ద్ది ఈ బీటి విషయాల్లో బీటి విషయాలు అసలేే నెగ్లెక్ట్ తీసుకోను ఏ టైమ్ కైనా తీసుకోబోత
ఇంటనే రీ నువ్వు ఇంటి ముందు ఆ రేకులు కొంచెం ఒక మూడో నాలుగో తెచ్చుకొని సెట్ చేసుకోరాదు ఇప్పుడు వర్షం టైమ్ లో ఇబ్బందైతది
కులు తీసి కొత్త రేగులు ఏసి చుట్టూ గోడ చుట్టు కట్టిచ్చుకోని మంచిగా పెళ్ళి చేసుకోవాలి కదా డిసెంబర్ వరకు అందుకని మొత్తం మంచిగా చేపిద్దామని అనుకుంటున్నా
ఊ
ఊ చుట్టు గోడ కట్టిచ్చాలి మళ్ళ
ఇగ మొత్తం ఫ ఫినాన్షియల్ గా, కొంచెం ఇబ్బంది ఉంది కదా ఇప్పుడ ఏం వద్దులే.
ఇప్పుడు కొంచెం మా అంటే ఎంత థర్టీ థౌసండ్ లో అయిపోతుది ఎక్కు ఏం లేదు, అదేం ఏం, ఎక్కడైనా బయట తీసుకొని అరేంజ్ చేసుకొని చేసుకుంటే అయిపోతుందని. మళ్ళా వానకాలం అంటే ఈ పని సీజన్, అటు పని చేయాలి మళ్ళీ ఇటు చేయాల, ఏ మల్ల అర్ధం కాదు, అట్లా
అవునులే,
చేసుకుంటే అయి పోతాయి,
ఓకే తమ్ముడు నేను మళ్ళా ఫోన్ చేస్తా,